యహ
ఆహ్ ట్వింకిల్
ఇంగ అక్క
హలో మ్యడం ఎలా ఉన్నారు
మ్ బావున్న మీరు
బావున్నామండి ఏం చేస్తున్నారు
టైం లేదో
అ
మీరు ఏం చేస్తున్నరు
మేము ఆ శ్రీరామనవమి దానికి సంబంధించి పిండి వంటలు చేస్తున్నం అండి క్యాట్రింగ్ ఒచ్చింది
ఓకె
సో అవి ప్రిపేర్ చేస్తున్నాము అయితే లాస్ట్ టైమ్ మీరు గుడా క్యట్రింగ్ ఇచ్చారు కదా మీరు ఏ ఐటమ్స్ ఇచ్చారో ఒకసారి తెలుసుకుందామని చేసానేను లైక్ మాక్ ఇచ్చిన వాళ్ళు పులిహోర దద్దోజనము సున్నుండలు జిలేబి ఇచ్చారు
ఓకే
మీకు లాస్ట్ టైం ఏమొచ్చిందండి
మ్ పులిహోర దద్దోజనము పెరుగన్నం ఇంకా ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఇచ్చాం
అవున ఏంటి ఆ టైప్స్
నకంత ఐడియా లేదు నేమ్స్ అంత తెలివదు పే మా మమ్మీ ఇచ్చింది అనమాట
ఓకే ఇంకా రామనవమీకి ఏక్కడికెళ్తున్నారు ఏం ప్లాన్ చేసుకున్నారు
ప్లానా ఏముంది ఏం లేదు కాళీ కుదురితె టెంపుల్ కెళ్లడం
అంటే ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
ఎవ్ర్రి ఇయర్
ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి
టెంపుల్ కెళ్తాం
ఓకే వెళ్ళన్ తర్వాత ఇంకా అక్కడ ఎలా చేస్తారు ఆ ఒక డిఫరెంట్ మెథడ్లో చేస్తూఉంటారు కదా లైక్ ట్వెల్వ్ కాగనే అక్షింతలు తళంబ్రాలు వేయడం ఆ అక్కడ మనకి చాలివిడి వడపప్పు పానకం ఇలాంటివి పెట్టడము
హు మ్మ్ పానకం బాగుంటది నేనేం చెయ్యను
మ్
మమ్మీ చేస్తది అన్ని
మీకు చల్విడి ఇష్టమెనా
హుమ్ చల్విడి ఇష్టమే పానకం ఇష్టమే
మ్మ్
యా మీకు
ఆ ఇష్టంమెఅండి స్పెషల్లి పానకం కొసమే పోతాం ఇంట్లో కొన్ని కొన్నిసార్లు ఇది గుళ్లకి ఒక్కొక్కసరి పొవాలనిపించకపోయిన కూడ పానకం తాగడం కోసమైనా పొతమ్ అంతెక్కువిష్టం
య నేన్ ఏళ్ళేది పానకం కోసమే ఏల్త టెంపుల్ కి
ఓకే అది మేడం ఈ హెయిర్ ఫాల్ బాధ అయ్తుంది ఆ మీరు లాస్ట్ టైమ్ హెయిర్ ఫాల్ అవుతుంటే మీరు ఏదో యూజ్ చేసారంటి కదా షాంపు మైల్సు
షాంపు ఆయిల్స్ఆ
అది కొంచెం చెప్పరా నాకు నేన్ కూడ పెట్టుకుంట
ఏం లేదు
హోమ్ రెమిడీస్ ఏదో వాడర్ అనితెలిసింది
హోమ్ రెమెడీస్ నేను మై గార్డ్ ఆ ఫ్లాక్ సీడ్స్ అను
ఓకే
ఇప్పుడే కారం తిన్న ఆ ఫ్లక్స్ సీడ్స్ అను ఇంకా పంప్కిన్ సిడ్స్ ఇవ్వని హెయిర్ ఫాల్ కి సంబంధించినవివన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ పట్టి లడ్డు లాగా చేస్తే ఒకటి డేకి ఒకటి తింటే హెయిర్ ఫాల్ క్యూర్ అవుతది
ఓకే మీరు అదే చేసారా
అది చేద్దాం అనుకుంటున్నాను
ఇప్పుడు మీది క్యూరింక్ వచ్చిందా మరి
ఏమో యా
ఓకే అంటే డ్రై ఫ్రూట్స్ లో ఏమేమి వాడుతారు
డైఫుల్స్ లో ఫ్లక్స్ సీడ్స్
అది మెయిన్ ఇంగ్రీడియంటా
మ్ యా
ఇంకా
ఇంకా ఏమునై ఎం లేదు
డ్రై ఫ్రూట్స్ అంటే ఏం వాడుతారు మేడం ఏమి ఉండవ డ్రై ఫ్రూట్స్ లో కోఒ
ఉంటై డేట్స్ లో
ఆ భోజనం చేసారా
మ్ చేసా మీరు చేసారా ఏం తిన్నారు
చేసామండి అది ప్పబ్బియ్యము మీల్ మేకర్ కర్రీ
ఓకే
పెరుగు వైట్ రైస్
మ్మ్ హు మాదీ ఆలూ ఫ్రై అ ఇంకా ములక్కయ్ టమాటో
ఓ
కర్డ్ అంతే
మ్ హు ములక్కాయ్ ని పప్పులో వేస్తే బాగుంటుందా టమాటో కర్రీతో బాగుంటుందా
ములక్కాయ్ పప్పులో కంటే అంటే ఒక సర్టైన టైమ్ ఉంటది ఏది తినాలనిపిస్తే అప్పుడు అది తినాలనిపిస్తది సో రెండు చేసుకుంటే మంచిది కదా రెండు తినొచ్చు
ఓకే ఓకే మీకు అంటే ఫుడ్ మెన్యూ ఎలా పెడుతారు
ఫుడ్ మెన్యూ నేనిప్పుడు ఇంట్లో ఉన్నా
ఆ అంటే జనరల్ గా అక్కడైతే ఎలా పెడతారు
జనరల్ గా అంటే రోజు సాంబార్ ఉంటది సాంబార్ పప్పు మ్ నైట్ నాన్ వెజ్ ఉంటది మార్ ఆఫ్టేర్నూన్ ఉండదు వాఫ్టర్నూన్ పాపడ్స్ ఉంటాయ్
అన్నిక్ వెజిటేబుల్స్ వండుతారా
ఆ మోడన్
మీరు అన్ని తింటారా వంకాయ బెండకాయ గోర్ చిక్కుడిగాయా క్యాబెజి
ఉమ్ తింటా అన్ని తింటా మీరు
ఆ అన్ని నచ్చవు క్యాబెజి అయితే అసలే నచ్చదు
హ్మ్
అది ఏమైనా కొంచెం వెజ్ సాలెడ్ లోకే తింటాం ఉమ్
వానికి బాగా అలవాటు అయిపోయిందే మైక్ దగరకు పెట్టు హలో
ఆ మేడం ఎవరో ఉన్నట్టున్నారు ఇంట్లో చాలా ఎక్కువ సౌండ్స్ వస్తు
యా బయటికొచ్చా బయటికొచ్చా
మ్
ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు అ యయా తిరుపతి పతి దగ్గరా
ఓకే మళ్ళీ కాలేజ్క్ ఎప్పుడు మేడం మరి
కాలేజ్కి రేపు మార్నింగ్ సిక్స్ కి ట్రైన్ ఉంది దానినకి వెళ్ళి పోవాలి
అవునా అంటే ఎగ్జామినేషన్స్ మీరే కండక్ట్ చేస్తున్నారంట కదా ఇన్విజిలేషన్ మీదే అంట కదా
ఆ అవును
ఓకే అంటే మీ సబ్జెక్ట్ ఏంటండి
సబ్జెక్ట్ నాది అ తెలుగు
ఓకే ఓకే తెలుగు ఇంకా అంటే ఓన్లీ తెలుగు ఎ తీస్కు చేస్తారా
యా
ఓకే
మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి హలో
ఇంకా మేడం అ తెలుగు కాకుండా వేరే సబ్జెక్ట్స్ పైన మీక ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా
మ్ యా
ఏమ్ టీచ్ చెయ్యాల్ అనుకుంటాంన్నర్
ఇంగ్లిష్ ఫిజిక్స్
ఓకే ఓకే
ఆర్ట్స్
అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక వన్ ఆఫ్ ది పార్టా
ఉంటాయి స్కూల్స్ లో
ఆహా పిల్లలందరుూ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారా మరి
ఆ
పిల్లలందరూ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారా అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారు వాళ్ళు
ఆ నేను చెప్తున్నా కాబట్టి నైన్టీ ఫైవ్ కంటే ప్లసే వస్తాయి ఆల్మోస్ట్ అందరికి
ఓ దట్స్ వెరీ గుడ్ చయిస్ గదా
యా
అంటే మీరు అంత బాగా టీచ్ చేస్తారు వాళ్ళు కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట
యాయా
ఓకే మొత్తం అ లోకల్ క్యాండిడేట్స్ ఏనా మేడం అవునా అంటే ఆ ఆ ఆ ఫెస్టివల్ కదా మేడం శ్రీరామనవమి కదా కొంచెం వగడల్ చలంలో ఉన్నాము సో దాని ఎఫెక్ట్ అనమాట ఇది
ఓకే
ఆ చాలా బాగా చేస్తారు ఇక్కడ భద్రచలంలో
మ్ హు
ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారన్నమాట అంటే చాలా దూరం నుండు వస్తూ ఉంటారు ఆ అబ్బ ఊర్ నుండి అయితే అ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ పీపుల్ కళీనడుకన నడుచుకుంటూ వచ్చారు ఇంకా వాళ్ళు తలంబ్రాళ్ళు కూడా ఓన్లీ గోటితో స్తారన్నమాట
ఓకే
అవన్నీ తీసుకొని ఆ రాములోరికి సీతమ్మ వారికి లక్ష్మణ స్వామికి పట్టుబట్టలు తీసుకొని ఓచ్చారు చాలా ఎఫెక్టివ్గా అసలు ఆ మత్తు చూస్తే నేనే షాక్ అయ్యాను అంత ఇదిగా ఆ పర్ఫార్మెన్స్ ఉంది వాళ్ళది అసలు ఖాళీ నడకన త్రీ డేస్ నుండి నడుస్తూనే ఉన్నారంట వాళ్ళైతే
మ్ హు
సో నాడిచి రీచ్ అయ్యారు మొత్తానికి భద్రాచలం అయితే
ఓకే మీరేళ్లేలేద దర్శనంకి
ఆ వెళ్ళలేదండి ఇంకా వెళ్తాం ఆ టైమ్ అవుతుంది మేడం సరే వెళ్తా నేను కూడా
ఆ ఓకే ఓకే బాయ్
బాయ్